చెప్పురా ఇగా వినబడుతంది
చెప్పాలే నువ్వే సాల్ సాల్ అయింది పొద్దుటి నుంచి నాకు
అవునా
ఉమ్
వర్షం పల్లెదార అటు
లేదుగా అయ్తున్నాయ్ మరి బట్టలు పిండిన ఇప్పుడు పడకపోతనే ఉత్తమం నాకు
వర్షం పడుతంది హైదరాబాద్ లో అని చెప్పేసి అంటార్రు
వర్షం పడుతాంది కానీ ఇయ్యలా పళ్లేదు ఇగా
ఆహా
ఏందమా ఆకాశం అంతా పొగపోగున్నది
అదే ఆ మరి వర్షం పడితే కొంచెం వెదర్ కూల్ అయితయి కదా మీకు
అవునవును పడాలనే అనుకుంటాన నేను కూడా
అనుకుంటను మరిని బట్టల్ పైన ఎండేసుకున్నావ్
బడ లే
నిన్నటి వాటియా లేపో ఇవాటిదేనా టూడేష్ యా
ఉ
ఇయ్యగో మొన్న ఫోన్ చేద్దాం అనుకున్నా సండే రోజు
ఆ ఏమైంది మరి
ఎక్కడ ఉన్నావ్ నువ్వు సండే
సండే ఇక్కన్నే ఉన్నా
పోలే
ఎటు కంపెనీకా
కాదురా అమ్మ వాళ్లు వచ్చిరు కదా అక్కడికి అమ్మ వాళ్ళు వచ్చిరు కదా ఇగ నువ్వు కూడా అక్కడ్నే పోయి ఉంటావు ఇగ పిల్లలు ఉన్నప్పుడు ఇగ మాట్లాడడం వీలు కాదు కదా అని చెప్పేసి చేయలేదు ఇగ
ఇంగా పోలేదు మరి అప్పుడు
అవునా
ఉ మరి మీరు ఎందు రాలేదు
ఎప్పుడు రా
సండే
అన్నయ్యకు హాలిడేక్కన్నావి
ఆదివారము లేదా
లేదు హాలిడే లేదు ఏం లేదు ఉ అదేంటిది సుమొక్క వాళ్ళ ఇం ఇంటికి పోయినాం సాయంత్రం
ఆ
పోతే వాళ్ళస అన్నయ్య ఫోన్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాడు ఆ వాళ్ళ సార్ వాళ్ళ ఇట్ల ఫోన్ చేయొద్దు ఎవరని ఫోన్ ఆఫ్ చేసుకొని పెట్టుకుంటే శ్రావణ్ కి ఫోన్ జేసి ఆ ఇట్లా కాలు ఆడగమ్ అన్ చెప్ ఊ అననని అంటే మల్ల శ్రావణ ఫోన్ జేత్తే మేము లేము హాస్పిటల్లో ఉన్నాం అని చెప్పి నేను చెప్పిన హాస్పిటల్లో ఉన్నవానని అంటే అదే ఇప్పు ఫోన్ చేత్తే వాళ్ళ మేడం మాట్లాడిందని జెప్పను అంటే ఏ సరే అని చెప్పేసి సరే అన్నాడు
ఓ వానికీ ఒక్క వైపిల్లా
ఆ నిజమే చెప్పినామని ఇగో ఇట్లా కాన్ఫరెన్స్ పెట్టి ఫోన్ ఈ మాట్లాడిపీ అని అంటరు కదా అంటారు కదా అని చెప్పేసి చెప్పిన అన్నట్టు నేను హాస్పిటల్లో ఉన్నాం మేము ఎట్లా చెప్పఅన్నయ్యా అని చెప్పేసి చెప్పిన అన్ అంటే ఇగ సరే అన్ జెప్పేసి అంటున్నడు ఇగో అట్లైంది. సండే సాయంత్రం పూట అది గుడ
అబ్బబ్బా ఒక్కరంటే ఒక్కరు గుడా ఆడ అడగరా వాళ్ళని ఎందుకు ఈ టైమ్లో కాల్ చే ఎందుక్ ఇన్ని కాల్స్ అని
వామ్మో గంత డేరుంటదారా ఇగ మీకు సండే హాల్డే కావన్న మీకు అవసరమా అన్ అంటే అవసరంలే సార్ అంటరందరూ హ్హ్
పూస్కుంటర్ అందరిగా
ఆహా ఇప్పుడు అంటడు గదా మీకు సండే లీవ్ కావల్నా లీవ్ ఇయ్యన్న అన్ జెప్పేస్ అంటడు గదా మ్ అన్నప్పుడు పేర్ తోటి అంటడు. నవీ లీవ్ కావన్న నీకు హాల్డే కావన్న తీస్కుంటవా అన్ అన్ ఆ అవసరంలే సార్ అన్ అంటరందరు
అమ్మో తోడే
వాళ్ళు సెకండ్ సాటర్డే వర్కే అంటే చెయ్యకుండ ఏదో తప్పిచ్చుకుందాం అన్ చూత్తర్ గని ఎక్కడ ఇదే గాదు అయినయా అయనయా అని ఇగ ఊకే రిపోర్ట్ అడుగుతాంటర్ కాబట్టి ఖచ్చితంగా చేయా
మ్ మ్ ఉప్పన్న తాగాలె ఇంకేంది మరి ధ్యాహ్నం గోడ్ చిక్కుడుకాయ కూర వ్యాక్
ఆ
తిన్న మంచిగనే గన్ నీ అంతా వేంపిది మొత్తం వేంపి వేం వేంపి అసల్ కల్పుకోనికే లేద్ దాంట్ల
ఏ పకోడిలా ఏషిందా యా హ్
ఆ అన్నం మొత్తం తిన్లే సగం అన్నం తిన్న ఆ సగంకే అచ్చిందిగ
సగం తిన్లే ఇగ
నిన్న సగం వేరొటోళ్ల కూర అడుక్కొన్ తిన్న.
వేరేటోళ్లంటే మీ అంటే వేరే దగ్గర నుండి ఒత్తరారా
అ మా దగ్గర ఉంటరు గదా మాతో పని చేసేటోళ్ళు
ఆ ఆ అంటే మీ హాస్టల్ నుండి నువ్ ఒక్కదానివ్ ఉంటవా?
ఆ మా హాస్టల్ నుంచి నేనొక్కదాన్నే ఇగ మ్ నా పక్కక్ గుడ ఇంకో హాస్టల్ ఉంటదీ నేన్ పైకచ్చిన గదా వాసన అత్తాంది ఇగ మంచి వాసన
మంచిద, చెడ్డదా?
మంచిదే మంచిదే ఏం కూరొండుతాన్లో
మీ మీక్ రాదు గావచ్చు.
ఆ మే రూముల్నే ఉంటం గదా అప్పుడప్పుడ్ అత్తదిలే బయటికి పోతే గని ఇగ నేన్ ఇక్కడే వీళ్ళ కిచన్ పక్కకే కూసున్న నేను
అవునా
టెరస్ వీళ్ల కిచన్ పక్క పక్క కే
పో ఏదొ ఒకటి ఏశినప్పుడు మంచి స్మెల్ ఒత్తది
అవును అదే అనుకుంటా ఆ
చెప్ చెప్పింకా మరి ఎందుకు పోలే సండే రోజు
ే ఊరికే పోలేదిగ అబ్బా కాసేబడుకుందాం అనుకున్నా ఈ మధ్యల బాఅలిసిపోతన అని చెప్పిన గదా
ఊహ్ ఇగ రెస్ట్ తీసుకుందాం అని ఉన్నావా
ఆ ఇగ వండుకుందాం తియ్ అనేశి పండుకున్న ఆ సినిమా చూద్దామని ఈ సినిమా చూసిన పెద్ధి మూవీ చూసిన
ఆ
అబ్బా ఎట్లుందిరా బాబు ఆ మూవీ అయితె చి
మంచలేదా
చిన్నా అనిపిచ్చిద్ అల్ల ఒక హీరోగాడి తప్పైతే ఇంకేది బాలెద్ అల్లా
అవునా నన్ను రమ్మన్నది చూల్లెద్రా నేన్ అన్నయ్య చూసిండు డౌన్లోడ్ చేశి పెట్టిండు లాప్ టప్ లో డౌన్లోడ్ చేశి పెట్టిండు అయినా నేను చూల్లెదు
మీక్ ల్యాప్టాప్ ఎందుకమ్మా నాకు ఇచ్చేయచ్చు కదా
నువ్వేం చేత్తవమ్మ పొద్దున సాయంత్రం మంచిగా డ్యూటీకి పోతానవ్ నువ్వు
అది గుడా కరెక్ట్ కని ల్యాప్టాప్ ఉండేమన్నా పనికత్తది కదా నాకు ఏమన్నా నేర్చుకోనికన్నా ఏమన్నా అప్లికేషన్లు పెట్టుకొని కన్నా పనికత్తది ఇప్పుడు నేను మొన్న ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయమని చెప్పేసి ఫోన్లా అది అప్లోడ్ కాట్లేదు
ఉ
ఒకటి అప్లోడ్ చేయమని చెప్పేసి నెట్ షాప్ తే వాడు జస్ట్ ఒక్కటే అప్లోడ్ చేసిండు దానికి వందా నూట యాభై అడిగిండు ఫస్ట్ సీద
ఇది నాక్ చెప్పినట్టున్నావ్ చెప్పినవ్
సల్ గిట్లిన్ గింతల్గుదల్ వాళ్ పైసలు చిప్ వా
మా ఇంటి దగ్గర ఇంటర్నెట్ షాప్ పెట్టుకోవచ్చు గదా
ఈడ అంటే నడ్త్తది ఇంటికాడ ఏం నడ్త్తది ఇంటికాడ ఎక్కువనే నడుత్తది గని దాన్ దాంట్లో కూసోవాలిగ
మనింటికాన్నే నడవదు బయటికి పోవాలె ఇగ
ఆ
మెయిన్ రోడ్ గట్ల
ఉం
మొన్నా నానొచ్చిన్ రోజు
ఉ
ఏంటి చెత్త చెదారం బాటిల్స్ అవి ఇవి ఇన్నయితే ఒక సంచి లేశి ఇక్కడ పెట్టిండు
ఆ
ఈ పక్కింటోళ్ళు నాకు చెప్పకుండానే అవి అమ్మేసుకున్నారా
ఆ గట్లంటోళ్ళు కూడ ఉంటారా
చెప్పాలె కదా అమ్ముకుంటే అమ్ముకున్నారు కని నాకు చెప్పాలి కదా ఓర్రీ నేను ఇప్పుడు బయటకు చూసెసరికి లేవే
సరిపోయింది మంచోళ్ళన్నారుగా మీ వోళ్ళు
ఉ ఇ అంత పిచ్చి పిచ్చిగా ఉన్నారు వీళ్ళు
మీది గ్రౌండ్ ఫ్లోరెనా పైన్న
సెకండ్
బా ఎన్ని ఫ్లోర్లు రా బాబు గ్రౌండ్ ఫ్లోర్లు తీసుకోవచ్చుగా
ఇంకా సెకండ్ ఇగో మాకు తెలువక మేమి ఇక్కడికి ఈ సెకండ్ ర్ అని చెప్పేసి తీసుకున్నా గాని ఇక్కడ నట వర్షకాలంలో మొత్తం మునుగు
అవునవును మునుగుతయి మునుగుతయి కరెక్టే
అదేమో మాకు తెల్వదు ఆవిష్యం
తెలదా మీరు లేరా అప్పుడు మొన్న మునిగినప్పుడు
మొన్న మునిగినప్పుడు మేము ఎందుకున్నాం రా వర్షాకాలంలా
అంటే ఇక్కడ లేరు అంటే ఈ మొన్నంటే మొన్న కాదురా బాబు ఎప్పుడో
లాస్ట్ ఇయరు ముీందాల్ట
లాస్ట్ ఇయర్ మునిగింది అప్పుడు మనం కోవిడ్లు ఉన్నప్పుడు ఒకసారి ములుగు దగ్గర మొత్తం వచ్చినా జూడు నీల్లు ఆ టైమ్ లో హన్మకొండలో కూడా బీభత్సం గచ్చిన నీళ్ళు సెకండ్ ఫ్లోర్ దాకా గర్ల్స్ హాస్టల్ ఉంటది కదా
అవును
చ్చ పైకేకి హెల్ప్ హెల్ప్ హేల్ప్ని అన్ని అడిగిందట
వర్షాకాలం అయితే నా పరిస్థితి కూడా అదే అయితదా అని చెప్పి అనుకుంటాను నేను ఇప్పుడు అన్నే పొద్దున్నే పోయింది అనుకో పొద్దున పోయింది తర్వాత వర్షం పడ్డా కూడా ఎట్లుంటది
అవును
పొద్దున పోయి అన్న పోయిన తరువాత వర్షం పడి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి నీళ్లు బాగాొచ్చావు అంటే హెల్ అనే అడగాలి
ఈత కొట్టుకుంట పో ఇగ
రాలేడు నేను పోలేను ఆ పరిస్థితి అయితదా ఏంది అని చూస్తానా
ఏ మరి అంత ఉక్కుకే కాదు తి అట్లా
ఆ అంటే లాస్ట్ చేయరు నార్మల్గా బండ్లు
ఆగినయ్
ఆ అంత వచ్చినాయి అట
మనకదా నార్మల్ గా అయినాయి వేర వేర ఊర్ల ఉల్లుల్లు కొట్టుకపోయినయ్
ఆ ఏమో మన సైడ్ అంతా లేనే లేదు
అదే కామారెడ్డి దిక్కు అయితే ఊరు ఊరు కొట్టుకపోయింది ఊరంతా మునిగిపోయింది
ఆ మరి మన సైడ్ అంత బాగా ఏం పడలే గాని అయ్యో ఇక్కడ అట్లాంటది అటు సిచ్యుయేషన్ ఈ స్ట్రీట్ అంటే ఇటు ఏరియా
కింద ఉన్నదా
మాది కింద సెకండ్ ఫ్లోర్ రా
అంటే మీ ఏరియా కిందికి ఉంటది అంటఅన్న
ఆ అవును కిందికుంటదట ఇది
ఉహు
కిందికి ఉండడం వల్ల ఇగ ఓనర్ వాళ్లేమో ఫస్ట్ ఫ్లోర్లుంటారు
ఆ
ఉంటాన ఇగ బాయ్ టన్రా బాయ్ టైం అయింది
సర్
తినేశేయ్ ఇగ
ఉమ్